హలో
హాయ్ అండి బాగున్నారా
హాయ్ అండి బాగున్నారా బాగున్నా ఆంటీ మీరు బాగున్నారా
హ్మ్ బాగున్నాం అం డి ఏం చేస్సున్నారు
ఏమ్ జేయ్యలేదండి ఇప్పుడే రూమ్ కొచ్చాను
నేనే లేదండి కాలినే తిన్నారా
ఆ తిన్న తిన్నాను మీరు తిన్నారా
ఇంకా లేదండి తినలి
ఎందుకండి ఎందుకు లేట్
ఇంకా టైమ్ పడుతది
ఏం చేస్తుంటరు
ఏం లేదండి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటా
ఓకే ఓకే అండి హ్యాకర్ అ ఎథికల్ హ్యాకర్ ఆ అండి మీరు
అట్లా ఏం లేదండి అంటే కాలేజీ లో ఇస్తారు కదా ప్రోగ్రామ్స్ అవి వర్క్ అవుతున్నాయా లేవా అని చూస్తా ఉంటా అంతే
పోనా లేదండి బైకు కొద్దిగా తిరుగుత ఉంట
అవునా మీరు రాపిడో డ్రైవ్ చేస్తారా అండి
ఆ అప్పుడు అప్పుడు అండి
అంటే దాంట్లో ప్రాఫిట్ బాగనే వస్తుందా లేక
అ మంచి చెయ్యి బట్టి అండి నార్మలే అండి మనం చేసే బట్టి ఎక్కువ కమీషన్ కమిషన్ తీసు కుంటారు లైక్ ఇప్పుడు మనకు ఫిఫ్టీ ఇప్పుడు లైక్ మనకి ఫిఫ్త్ ఫిఫ్టీ రూపీస్ వచ్చిందండి రాపిడో ఫిఫ్టీ రూపీస్ దానిలో ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్లు చూసుకుంటారు అండి అంటే మనకి థర్టీ రూపిస్ వస్తుంది
అంటే ఇంకా మరి వాళ్ళకే బో అంటే మీకేం వస్తుంది
థర్టీన్ మందికి హండ్రెడ్ ఏం చేస్తాం వస్తలు ఈమధ్య రైలో వస్ అట్టే పడుతాయ్ ఒకటి అంత అనిపియ్యదండి
రెడ్ లే రాకపోతే అప్పుడేం చేస్తారండి
రైడ్ వస్తాయండి ఇంకా రైడ్ రాకపోతే ఇంకా యాప్ క్లోజ్ చేసుకుని రూముకొచ్చి నిద్రపోడమే అండి
అవునా అండి మీరేం చదవట్లేదా అండి
నేను చదువుతా ప్లస్ రైడ్ చేస్తారండి
అవును అన్న
అడయ్గూడ అప్పుడపుడు స్విగ్గి
హార్డ్వర్కర్ అనమాట మీరు
డబ్బులు కావాలండి ఇంట్లో ఇంట్లో వాళ్ళని అడగలేమ్ ఇంట్లో అడుగుతే వాళ మెట్టతో కొడతారు ఏమో అని
అట్లా మాట్లాడకూడదండి
అంటే కోడతారెమో అండి కొడతారు ఏమో అని అందుకేండి
ఇన్లేమ్ ఎప్పుడైనా అట్లా కావాలంటే
చేస్తారండి ఏం చేస్తాం
ఉమ్
ఆ నేన్ చేస్తంత వాళ్ళు చేస్తాంటారు నేం చేస్తాంట వాళ్ళు చేస్తంటారు మామూలే ఒకరికి ఒకరి హెల్ప్ చేయ తప్పేం లేదులేండి
అవునులేండి
ఉ అందుకేన ఆహ మీక ఏం బైక్స్ అంటే
అవును మీ ఫేవరెట్ బైక్ ఏంటండి
నా ఫేవరెట్ అయితే అండి ప్రస్తుతానికి అయితే నా దగ్గర యన్ ఎస్ టూ హండెడ్ ఉందండి
అవునాండి మైలేజ్ ఎంత ఇస్తుందండి అది.
మైలేజ్ అండి ప్రస్తుతానికి థర్టీ. ఆ చెవతను ఉంటుందిండి కానీ ప్లానింగ్ ఆ ఉందండి అంటే బుల్లెట్ క్లాసిక్ కొందమ బుల్లెట్
ఆహ అది బాగుంటుందా అండి. బైక్
అది నా ఫేవరెట్ అండి క్రాస్కి త్రీ ఫిఫ్టీని కొంటే బర్త్డేకి కొంటామండి.
మరి అండి. ఎన్ని మంత్స్ ప్లాన్ చేస్తున్నారండి. కొనాలని.
ఉమ్ ఎన్ని మంత్స్ కి, ఫైవ్ మంత్స్ కి అండి.
ఫైవ్ మంత్స్ ఆ అండి.
ఆ సిక్స్ మంత్స్ ఉంది అనుకుంటాండి సిక్స్ మంత్స్. క్లాస్కి ఫాదర్ మనీ అడుగుతారా. ఈ ముందు ఇప్పుడున్న బండి అది దాన్ని అమ్మేస్తా అండి.
ఆహా
దీని అమ్మేసి. వచ్చిన డబ్బులతో,
అంటే మీకు అమ్మేస్తే మనీ తక్కువ పడుత అంతే కదండి వచ్చేవి.
ఎన్ని మనం ఎంతో డబ్బులు పెట్టింటారు. మామూలేనండి అంటే మనం తిరిగినాము కదా దీనిలో కొన్ని నా బైకులో కొద్దిగా ఉండయి కొన్ని కొన్ని పార్ట్స్.
ఆహా అంటే మీరు ర్యాపిడో డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ బైక్ లో పోతారా అండి.
నా బుల్లెట్ వస్తదండి. మైలేజ్ రాదు ఏం రాదు.
ఉం
ఆ
ఇంకేంటండి మరి.
చెప్పాలండి.
ఉమ్
ఉహు
ఇంకా బయట బైక్స్ ఏమైనా బాగుండే ఉంటే చెప్పండి నేను కొనాలి.
మీ స్కూటీ ఏదైనా బైక్స్ అండి.
ఏ బైకయినా అండి నా బ్రదర్ ఉన్నారు
ఆ నా మాట కొత్త మోడల్ కొంటేనే బెటర్ అండి ఇప్పుడు వచ్చే బిఎస్ సెవెన్ బిఎస్ ఎయిట్ బెస్ట్ అండి బండిలో బైక్స్.
అంటే ఇప్పుడేమండి ఇప్పుడు బాగలేవా బైక్స్.
ఆహ అస్సలు వేస్ట్ అండి నాదుస్టిలో అయితే వేస్ట్ నువ్ ఎందుకం సెన్సార్ బండ్లే అండి. వన్ ఆ ఎగ్జాంపుల్ నాదే తీసుకున్న
ఉహు అంటే ఇప్పుడు పెట్రోల్ ఇవన్నీ షార్టేజ్ వస్ వత్తన్నాయి కదండి. చార్జింగ్ బైక్ అయితే బెటరా.
మీ ఛార్జింగ్ బైక్ అయితే బెటరే కానీ మీకు లాంగ్ డ్రైవ్ ఇట్లా పడవు కదండీ ఇగ లాంగ్ రైడ్స్. కి పనికిరాదు ఓన్లీ ఆది లోకల్స్ మాత్రమే. పెట్రోల్ బ్లైక్ ఇప్పుడు మా ఎలక్ట్రక్ వెక్. క్సిమం మక్సిమమ్. పెట్రో ఏది ఉన్న లోకల్స్ సరికే అండి మాక్సిమం హండ్రెడ్.
ఉంహు అవునండి పెట్రోల్ షార్టేజ్ ఎందుకు వచ్చిందో తెల్సా మీకు.
వార్
ఏం వారండి.
అది ఇరాన్ కి. దానికి సంబంధించి అది దానికి జరిపే వారు అందుకే వారు జరుగుతుంది కాబట్టి. షార్టేజ్ వస్తుంటదండి మామూలే
అవునా అండి మీ దగ్గర బాగానే దొరుకుతాందా అండి పెట్రోలు.
మా దగ్గరకి ఇప్పుటికైతే పరవలే అండి.
ఆహ అంటే వేరే ఇక్కడ కూడా పర్లేదండి మొన్న చెప్పిన అన్ని రోజు కొంచెం ఎక్కువ మంది ఉండ్రి పెట్రోల్ బంక్స్ దగ్గర. ఇప్పుడు ఇంకా అంత నా. ర్మల్ అనుకొని మాములుగానే కనిపిస్ తున్నారుా
హు అదే మామూలుగు అనుకో ఇంగు ఇంగ్లీషే న్యూస్ లో చెప్పిన్ అంత ఏమ్ ఉండదండి పెట్రోల్ మనదగ్గర మస్తూ ఉంద్ మరి వస్తుంది పెట్రోలు కానీ సోషల్ మీడియానే హైప్ చేసింది
అంటే అక్కడ వార్స్ జరుగుతున్నాయి కదండ్ లే అందువల్ల అట్లా చెప్పింటారు త్యమో
మనకిి ఈయర్ టూ మంత్స్ సరిపోయిన పెట్రోల్ ఉందండి
అవునండి అంటే ఇన్ఫ్లుయెన్సెస్ చెప్తున్నారు కదండి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ
వాళ్ళకి దొరికింది ఇదే ఛాన్స్ కాబట్టి వ్యూస్ రావాదము వ్యూస్ తో వ్యూస్ కి రిచ్ ఇప్పుడే కద ఇంగ వచ్చేది చ్చది ఏం చెపుతే నమ్మేస్తరని అ
ఉంటే కొంచెం పాపులర్ ఉన్నవాళ్ళు ఒకటి అట్లా హైప్ హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ అను కుంటున్నా ఇంకా అక్కడ ఎలా ఉందో తెలియదండి
ఇంకేంటండి మరి సాంగ్స్ నాకేం పెద్ ఇంక రావండి
వాయిస్ బాగుంది కదండి
ఇగ థ్యాంక్ యూ అండి కానీ నా వాయిస్ ఏమంతా బానే ఉండదు
నిజంగా బాగుంది వయసు అంటే మీరు తొందరలో సింగర్ కావచ్చుండి
థ్యాంక్స్
ఎక్కువ ట్రై చేసి చూ స నీ వాస్ మీరే వినండీ ఎంత బాగుంటో
వద్దులేండి ఎందుకు
అ హ్మ్ హ్మ్ హ్మ్ చెప్పానండి
ఇంకేంటండి మరి
ఏం లేదు అన్నిే ఇప్పుడే రూమ్కి వచ్చాను ఏది సవు
బైక్ ఏదికంటే బెస్ట్ ఆలోచిస్తున్నా అండి
అదే బైకే చెప్తున్నా అండి మీకు మైలేజ్ లో పెట్ట్రా లేకపోతే ఎట్లా స్టైలిష్ స్టైలింగ్ లోనా లేకపోతే
స్టైల్ అంతేం అవసరం లేదండి మైలేజ్ వస్తే చాల ఇప్పుడు ఎట్లాగో పెట్రోల్
మ్మ్
అమౌంట్ ఏం చేస్తున్నారు
మ్మ్
అది చూస్కని ఆంటే బెటర్ అనుకుంటున్నా
నా మాటద హఓన్డ్ ఎక్స్టం ఉంటదండి బాగుంటది కొద్దిగా బాగుంటది ఆ లేకతే దీంట్లో ఉందండి డి హోన్ ఎక్స్ట ఉంది
మ్మ్
చిన్న చి బైక్స్ ఉన్నాయి ఫ్జెడ్ ఉండేది ఫ్జెడ్ అయితే మీ మైలేజ్
పోయి రావాలండి ఒకసారి షోరూమ్ కి
మ్మ్ మీ యమహా అయితే మీ యమహా అయితే మళ మైలేజ్ లుకింగ్ లుకింగ్ వస్తుందండి
అవునా అండి అంటే పాత బం అంటే ఆర్ ఎక్స్ హండ్రెడ్ ఇలానా అండి
ఆ పాతబనులు అంటే ఇప్పుడు లైక్ ఓల్డ్ మోడల్స్ సండాలండ్ బిఎస్ ఫోర్ అంటే బిఎస్ ఫోర్ ఉంటదండి ఇప్పుడు బిఎస్ సిక్స్ మడల్ అంటే జనరేషన్ ఉంటది కూని బీ సిక్స్ జనరేషన్ బిస్ సైవన్స్ ప్రజెంటేషన్ అంట రండి ఉడుకు ఉమ్మదిే నాష్ట స్టార్ బి సిక్స్త్ జనరేషన్ అంటే మొత్తం సెన్సరే అండి లైక్ చిన్నా రిపేరు వచ్చిన సాలు రేపేర్కి వస్తుందండి డబ్బులు ఎక్కువ పడుతాది అయితే ఎందుక అదే బేస అదే అదే ఆ మైలేజ్ మైలేజ్ కొది బాగుంటదండి బేస్ లో
ఓకే చెప్పా డు మా బ్రదర్కి
ఉంటానండి
ఒకసారి షోరూమ్ కి వెళ్తు తే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అ ఇంకా కొంచెం
ఒకసారి వాళ్ళను కూడా అడగండి ఏది మంచి ఇదో ఇది చెడ్డ కాని మనం తెలి మన అనుకునే మాత్రం బేగే
అంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారు అని చెప్పి
ఉహూ నేనేం షోరూమ్లో పని చేయలేదండి
అట్లాని కాదండి మీరు రాపిడో ట్రై చేస్తున్నా కదా ఏవి ఎంత మైలేజ్ వస్తాయో తెలుసు కదా అని
ఆ టైం లేదు ఏదో ఒక ఇష్టం
మీ ఫ్రెండ్స్ దగ్గర ఏ బైక్స్ ఉన్నాయండి
మా ఫ్రెండ్స్ దగ్గర ఏంటి ఉందండి ఏ మహా ఉందండి అమ్మ అంది హో సార్ వన్ ట్వంటీ ఫైవ్ ఉందండి ఆ స్కూటీ ఉందండి
అండి రాపిడో ఇట్లా యాప్ ఎక్కించుకొని చేయాలని
ఏం మా ఏం మా ఫ్రెండ్స్ మా తిరుపతిలో ఒకసారి నేను వేరే వాళ్ళు చూస్తాను ఉంటేర ఇపుడు మా ఫ్రెండ్స్ ఒకరూ త్రైయా ఫ్రెండ్స్ ఒకడు కొడుతున్నాడండి. ఎమన్నా వస్తదని తె రెండో ఆదాయం అంటె ఉం ఉంటది మనమూ రైడ్ రైడ్ని బట్టి ఇస్తారని
ఆహా అంటే మార్నింగ్ టైమ్స్ కంటే నైట్ టైమ్స్ ఎ ఎక్కువ డిమాండ్ చేస్తారు గదండి నిజమేనా అది
అది నిజమండి అందుకనే నైట్ చార్జెస్ పడతయి ప్లెస్
అంటే అప్పుడూ మీకు కమీషన్ ఎక్కువ వస్తుందా అండి నైట్ టైమ్ కి
ఆ టైమ్ లో ఇప్పుడూ ఆ ఛార్జ్ పెట్టుకున్న గుడా నైట్ ఎక్కువ చార్జ్ పెట్టినపుడు కమిషన్ ఎక్కువ కట్ జేసుకుంటరండి.
అవునా అండి ఎట్ల దిరిగి రాపిడో వాళ్ళకైతే ఇవ్వాల్సిందే గదండి మనీ
ఈ ర్యాపిడో కంటె ఊబర్ బెటరండి చానా రూబర్ ఎందుకంటే రూబర్గుంటె చ్చం ర్యాపిడో మాదిరి అండీ మొత్తం విధంగ కనూ సూపర్ స్టోర్లొ ట్యాక్స్ కట్ చేస్తడూ కమిషన్ కట్ చేస్తడండి. ఆ మొన్నచ్చినప్పుడు మనకి తన్నీ మా సైడూ ఎక్కు
ఆహ ఊహ్ అందుకనీ ఇది అఫిడవిట్
పెద్ద పెద్ద దానిలోన్ అవునండి మె ఏ సూ ఆ సూపర్ అండి పెద్ద పెద్ద సిటీస్ లైక్ బేంగ్ ళూర్. అక్కడ ఉంటది గదా అండి అరవక్ అక్కడ అక్ కర్ర ఇరిగి పోతదని అరే
సరే అండి అయితె.
ఓకె అండి.
పండీ
ఓకె అండి.
ఓకే థ్యాంక్స్.